హలో ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఖాళీగా ఉన్నాను మీరు
ఊ తిన్నారా
తిన్నానండి బయట తిన్నా ఈరోజు
ఊ ఏం అట్ల బయట
ఊరికే అండి తిన్న
ఉహు ఏం తిన్నారు
ఏదో బిర్యానీ తిన్నాను అండి
ఉమ్
హు
ఎవరెవరు వెళ్లారు బైటికి
నేను మా స్నేహితుడు వెళ్ళాంకా
ఉహు
హా
హూ ఇంకా అండి
చెప్పాలండి మీరే
ఏంటి మీ ఊర్లో విశేషాల మీరు అప్పుడు చెప్ప నిన్నారు కదా మీ ఊర్లో చాలా మంది బాల్య సైకల్ని చదవనివ్వట్లేదు విద్య నేర్పట్లేదు అని
అంతేనండి అమ్మాయిల్ని ఎందుకు చదివిస్తారు ఈ కాలంలో
విద్య దాని యొక్క ప్రాముఖ్యత ఎవరికీ తెలియట్లేదండి విద్య లేకపోతే ఏం లేదు అది ఎవరికీ అర్థం కాట్లేదు
విద్య విద్య అనేది చాన ముఖ్యం కానీ ఆడపిల్లలలకు అవన్నీ సూట్ అవ్వ
ఆ అవునండి అది ప్రతి ఒక్కరికి చాలా ప్రాముఖ్యత గల అయింది గలిగినది
అవును మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మనకు చదువు ఉం ఏదైనా మనం అర్థం చేసుకొని వెళ్ళగలుగుతాం ఏ ఊరి కెళ్ళనా ఒకరి మీద మనం ఆధారపడకుండా మనంతకు మనమే వెళ్ళిపోతాం ఇప్పుడు మనం బస్సు ఎక్కాలన్నా దాని మీద మనం చదవాలి ఏం రాస్తుంది ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది అని మనం ఏమన్నా ఎక్కడన్నా పెద్ద పెద్ద ఎక్కడకన్నా వెళ్ళిన కూడా మనం ఏమన్నా బుక్ చేయడానికి కూడా మనకి చదువు రావాలని ఏమి ఆడ ఏం జరుగు అత్తాంది అలాగా
అసల్ మన్ జీవితంలో విజయం సాధించడానికి చాలా మార్గాలున్నయి కానీ దాంట్లో విద్య ఒకటే చాలా విలువ అయినది
మ్ మనం ఎక్కడ ఎ ఏ క్యాస్ట్ అయినా పర్లేదు మనకి చదువు ఉంటే అందరూ మన దగ్గర్కే వస్తారు.
మ్ అవును. కానీ అందరు ఏమనుకుంటున్నారు డబ్బులుంటే చాల్ల అనుకుంటున్నారు కానీ డబ్బులుంటే విద్యను కొన్లేం కదా
డబ్బులుంటే డబ్బులు అంటే వాళ్ళక్ బైటా ఆ ఎట్లుంటుందని తెలీద్ అన్మాట ఎందుకంటే వాళ్ళు డబ్బులోనే ఉంటారు. వన్ వాళ్ళు బయటికి వస్ స్తే ఏం పరిస్థితి వాళ్ళ చదువు రాదు కాబట్టి వాళ్ళు తిని ఇంట్లో ఉంటారన్నమాట. ఇ చదువు వచ్చిన వాళ్ళైతే జాబ్ చేసుకుంటా ఉద్యోగం చేస్కుంటా ఉంటారు.
అందర్ ఏమనుకుంటున్నారంటే పుస్తకాల్లో చదివితే చాలు విద్య వచ్చేస్తుంది జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటారు. విద్య జ్ఞానం అన్ నేది మనం మనుషులతో మాట్లాడే విధానంలో, మనం ఉండే విధానంలో మనం బట్టల్ వేస్కొన్ తయారయ్యే విధానంలో కన్పిస్తుంది. అందర్ ఏమనుకుంటారు పుస్తకాల్లో ఉన్నద్ చదివేస్తే చాల్లే అను కుంటారు.
అదే అవునండి అంటే పుస్తకాల్లోచి చదివితే పుస్తకాల్లో ఉండే మాత్రం అవుతుంది మనక్ బైట ఎ ఈ మిత జీవితంలో ఏం జరుగుతుందని తెలీదు.
కాని పుస్తకాలు గుడా ఒక కా పుస్తకాలు గుడా ఒక కారణమే అది ఎట్లా ఇప్పుడు మ ఇప్పుడు కొన్ని కథల పుస్తకాలుంటాయి. దాంట్లో మనం చూస్తాం. అవా పుస్తకాల్ చదవడం వల్ల మనం అంటే ఆ మనకి కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. అది తెలు గుల అవచ్చు ఇంగ్లీష్లో గుడ అవ్వచ్చు మనం భాష అనేద్ నేర్చు కుంటాము పుస్తకం చదవడం వల్ల కానీ అది ఒక్క టే విద్యా అది ఒకటే జ్ఞానం ఇస్తుందంటే నేన్ ఒప్పుకోను. మీరేమంటారు
అంతేనండి మనం అన్ని పుస్తకాలన్నీ సేకర అది మనం కొన్ ఇప్పుడు కొన్ని వచ్చినాయండి అన్ అంటే మంచి విధాలుగైనా వాడుకోచ్చు, చెడ్డ విధాలుగైనా వాడుకోవచ్చు. దాన్ని మనం వాడే విధానంలో ఉంటుంది మనం ఏదైనా మంచి మార్గమే ఎంచు కోవాల్ ఇప్పుడు చాలా చాల ఫోన్ మనం మొబైల్లో చూస్తా ఉంటాం చానా జరుగుతాంటే
మన మొబైల్ గుడా మం మంచి విధానానికి వాడొచ్చు చెడు విధానాన్
అదేనండి మనం మంచి విధానానికి వాడాలి రెండు విధానాలుండే దాంట్లో మనం మంచిది వాడ్తే మనకి ఎక్కడున్నా మనక్ గౌరవం ఉంటది.
మ్ నేన్ గుడా మొన్న మా అమ్మమ్మ వాళ్ళు ఊరికెళ్ళానండి వెళ్ళింటే అక్కడ చాలా మంది అమ్మాయిల్ని చదవనివ్వట్లేదు. చదవనీకుండ ఇంట్లో పనుల్కి పంపిస్తా ఉన్నారు. నేను అడిగా మా అమ్మమ్మని మ్ నేన్ అడిగ ఎందుకు అమ్మమ్మా ఇట్లా ఎందుకు అమ్మాయిల్ని చదవని కుండా ఏంటి విద్య అనేది వాళ్ళ హ క్కు కదా అంటే మా అమ్మమ్మ ఇక్కడ అంతేనమ్మా బాలికల్ని చదవనివ్వరు ఒక ఒక ఏజ్ వచ్చాక పెళ్లి చేస్ పంపిచ్చేస్ స్తారు అందరు అంతే అని చెప్పింది అటేట్లా చేస్తారు విద్య లేకుండా ఇప్పుడు చదువుకుంటే మంచిగ జ్ఞానం పెరుగుతుంది మంచిగా ఉద్యోగం చేస్ స్తారు మంచిగా డబ్బులు సంపాదించి వాళ్ళ అమ్మ నాన్నకే కదా పెడతారు. అది కూడా చదవనికపోతే ఎట్లా
ఇప్పుడు అమ్మాయిలు అంటే అమ్మ నాన్న మైండ్స్ అంటే అమ్మా నాయన ఒక విధానం ఎట్లుంటుంది అంటే ఆడపిల్ ఇప్పుడు ఇప్పుడు అంటే మారినారండి మనుషులు అప్పుడు కాలంలో అయితే అమ్మాయిలు కదా ఇంకో ఇంటికి వెళ్ళాలి కదా అందుకే చదువు మ ఇప్పుడు మారారు అంటే అమ్మాయిలు కూడా చదువుకోవాలి సంపాదించాలని అందరి ఒక ఆ మనమ్ అమ్మ నాన్నలు ఇట్లా మాట్లాడుతున్నారండి
అవునండి అందరి అమ్మ నాన్నలతో పోల్చుకుంటే మన అమ్మ నాన్న దేవుడు దేవతలు ఎందుకంటే వాళ్ళు మనని అట్లేం అనుకోకుండా చదివిస్తా ఉన్నారు
ఉహు
ఊహు
అంతేనండి ఈ కాలంలో మారారు అప్పుడంటే ఆడపిల్లలు చదివేందుకు మన అమ్మోలకైతే ఈ ఇప్పుడు కే పెళ్లి చేసి పంపి చేసింటారు ఉ అందుకే వాళ్ళకి చదువులేక మనల్ని చదివిచ్చాలని అంత ఆ
ఉ ఆ ఆ అవునండి మా నాన్న కూడా అదే అంటారు ఆ మేము కష్టపడి అట్లా ఇట్లా ఉన్నాము మీరు మళ్ళా కష్టపడద్దు ఇప్పుడు చదువుకోండి తర్వాత సుఖపడండి అని చెప్తారు
ఇంతేనండి ఇప్పుడు కొంతమంది చదువుకోక అందరూ వాళ్ళని దానిని వాళ్ళు ఉపయోగించుకోవడంలే చదువుని కూడా ఏదో వస్తామం అంటె వస్తాం పోదామంటే
అవునండి అది మాత్రం నిజమే
ఉ చ చదువుకోవాలండి ఎప్పుడు చదువుకోకూడదు కొంచెం చదువుకునే టైంలోనే చదువుకోవాలి కొంచెమైనా చదువుకోవాల
అవునండి అది మాత్రం నిజమే
ఉ కొంతమందికి ఉంటుంది లక్ కానీ కొం మన అంటే మనము అది ఇంకా ఆ చదు కొని తర్వాత అది విన్నహే ఇంగ దేవుడు కూడా మనకి కొంచెం సహాయం చేస్తాడు
అవునండి అది మాత్రం నిజమే
ఊ
ఎంతసేపు కొడుకుల్నే చదివిస్తాం కొడుకుల్నే కొడుకులే జాబ్ చేస్తారు మనల్ని వాళ్ళే చూసుకుంటారంటే అది అవ్వదండి కోడలు వచ్చేంత వరకే కోడలు వస్తే ఎవరి పని వాళ్ళే చూసుకు కుంటారు కదా
అంతే కోడలస ఆ కోడలసే అంద బర్తనే ఇట్టనా కొంగులో కట్టేసుకుం
పూర్వకాలంలా అన్ అంత చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు డబ్బులు ఉండేది కాదు కానీ ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చాయి
అంటే స్త్రీ అంటే ఉచితంగా మనము చదువుకోవచ్చు అండి.
ఉ ఉచితంగా చదువుకోవ
వాళ్ళే బ్యాగులు ఇస్తారు బుక్కులు ఇస్తారు మనం రాసుకునే పెన్నులు ఇస్ తర్వాత వాళ్ళే భోజనం పెడతారు మధ్యాహ్నం గుడ్డు అలా కొన్ని ఉన్నాయండి ఫ్రీగా ఏ ఇప్పుడు ఫ్రీగా ఇప్పుడు పదవ తరగతి అయిపోతది మన ఇంటర్ అయిపో తది తర్వాత ఇంటర్లో మంచిగంటే అది బీటెక్ కూడా అయిపోతుందండి. ఇప్పుడు కాలంలో దాన్ని అన్ని ఉచితంగానే మనకి గవర్నమెంట్ ఇస్
కోలని గుడా ఏం లేదు యూట్యూబ్లో చూస్ చదువుకోవచ్చు.
అదేనండి మనం చెప్పనాం గదా మొబైల్లో మనం ఎట్లైన వాడొచ్చు చెడుకైనా, వాడచ్చు మంచికైనా వాడచ్చు. కొంతమంది మంచిది వాడ్తరు కొంతమంది చెడుగా వాడ్తరు.
మ్
ఇప్పుడ్ అన్నీ ఆటల్ ఆడతాంటరు ఫోన్లలో అవన్నీ మంచిది కాదు. కొంతమంది అబ్బాయిల్ ఆడ్ తాంటరు దాని వల్ల కొంచెం అందర్కి తిక్క మెంట మ్ అట్లా వస్తు
మ్ అవును అయినా ఇప్పుడూ చ ఏఐ వస్తుంది ఇంక చాలా వస్తున్నయి రోజులు అంతా బా అభివృద్ధి చెందుతున్నాయి అయినా గుడా ఏందో చాలా మంది ఈ విద్య ఏం నేర్పిచ్చకుండా అట్లు ఉన్నారు.
ఇప్పుడు నాక్ తెల్సి తొంభై శాతం చదివిస్తున్నారండి ఇం పది శాతం
ఆ పది శాతం గుడ చదివి చేస్తే బాగుంటదన్ నా ఉద్దేశం అండి మీరేమంటారు?
చదివిస్తారు కానీ వాళ్ళక్ మరి అం అన్ని అనుకూలంగుంటే చదివిస్తారు కానీ వా వాళ్ళ కొంతమందిక్ అనుకూలంగా ఉండదేమో అందుకే వాళ్ళు చదువుకోన్ పిల్లలక్ కూడా అంతేలెండి అంటే ఇంట్లో వాళ్ళు అమ్మనన్ చెప్తరు కాబటి వాళ్ళు నా పనికి ఎళ్ళిపోతే వాళ్ళు చదు మీద తర్వాత వాళ్ళు చదివిస్ తామన్న వీళ్ళక్ దృష్టి ఎళ్ళిపోతుంది మరి ఎందుకు చదవాల ఏ వయసులో వేస్ స్తే ఆ వయసులో ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజుల్ తర్వాత ఏస్తే వాళ్ళకి అది కొంచం వాళ్ళకి ఉండదన్మాట పన్ చేయాలని అక్కడికెళ్ళిపోతారు. మన దగ్గర ఉన్నప్ ప్పుడు కాకపోయినా నిజంగా ఏ టైం ఏంటి ఏ ఏ టైమ్లో ఏమి వాడాలో ఐ మీన్ ఏ టైమ్లో ఏసిస్త ఆ టైం వాళ్ళు చదువుకుంటారు బాగా మాల్లో పదేళ్ళకేస్తే వాళ్లేం చదువుకోలేరు.
ఆ ఇంకోట్ ఏమంటే అమ్మ నాన్నలన్ అంతా ఆ ఇట్లా పరీక్షల్లో మంచి మార్కుల్ వస్తే వచ్చేస్తేనే వాళ్ళు బాగా చదువుతు న్నట్లు అట్లేం కాదు అసల విద్య అనేది పరీక్ష మార్కుల్తో సంబంధమే లేద్ అసలు విద్యా మనకి జీవిత జీవితం ఫుల్ విలువల్ని కూడా నేర్పిచ్చాలి. దానికి ఆనందపడాలి అందరూ అంతేగాని వాళ్ళకే ఎక్కు వచ్చాయి నీక్ తక్కువ వచ్చాయి వాళ్ళకెందుక్ వచ్చాయి నీక్ ఎందుకు రాలేదు అంటే పాపం పిల్లలైనా బాధపడతారు. కదా
నవున్ అంటే అది వాళ్ళు ఇప్పుడు మనకి మెయిన్ రావాల్సింది జాబ్ కదై ఇప్పుడు వాళ్ళంట వాళ్ళు చదువుకొని ఉంటారు అంటే మనం తక్కువ చదువుకుంటాము వాళ్ళు వాళ్ళకెట్లా అంటే వాళ్ళక్ చూడగానే దాన్ని అర్థం అయిపోతుంది వాళ్ళకి మనం ఆలోచిం చాలి దాన్ని ఎట్లా వస్తుంది అని అంటే కొందరి మైండ్ సెట్ మన చిన్నప్ ప్పడ్ నుంచి దాన్ని ఒక అంటే పదునుగ పెట్టం వాళ్ళు చదువుతా ఉంటారు మనం ఎగ్జామ్స్ ఏదైతే ఉంటుందో పరీక్ష ఆ ముందు రోజ్ చదువుతాము. వాళ్ళు అట్ల కాకుండా మామూల్గా రోజ్ చదువుతాంటర్ కాబట్టి వాళ్ళక్ కొంచం మైండ్ షార్ప్గా ఉంటది.
కరెక్టే
సో మనల్ని మనం తక్కు అంచనా వేయకూడదు వాళ్ళు ఎక్కు వస్తున్నాయంటే ఎందుకస్తాయి ఎక్కువే వచ్చి న్నాయంటే మనం వాళ్ళతో మనం పోటీ పడకూడదు గదా
మన చేతిలోనే ఐదు వేలు సమానంగా ఉండవు ఇంకా బైటి పిల్లల్ మన పిల్లల్ అట్లా సమానంగా ఉంటారి
అదే బ్రోకర్ ని మనం పొగడకూడదు అనమాట. మనది మన మనకి మనమే పొగడుక కోవాలి మనం మనమే గ్రేట్ అనిపించుకోవాలి.
అవును ఇప్పుడు బయట వాళ్ళకి బాగా వచ్చేసాయి నీకు బాగా రాలేదు అంటే వాళ్ళైనా బా ధపడతారు పాపం పిల్లలు అది అర్థం చేసుకొని సర లే నీ నీకు ఇంతే వచ్చేమో సర్లే ఈ సారి బారాద్దులే అంటే పాపం వాళ్ళు కూడా ఆనంద పడతారు
అంతేనండి
మ్
నామ్మ
ఇంకా అండి మీ ఊర్లో అందరు బాలికలు చదువు
ఆ అందరూ చదువుతున్నారండి.
ఉమ్
ఆ
మా ఊర్లో కూడా మాక్సిమం ముందు చదువుతున్నరండి.
ఆహ
ఉమ్
సరే నండయితే
సరేనండి ఉం
బాయ్